హలో
నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా
ఆ బాన్నామండి మీరు బాగున్నారఅండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకనే బయటికి అలా మార్కెట్కి ఎళ్ళేసి వచ్చామండి మీరండి
మేమింట్లోనే ఉన్నామండి
అవునా టిఫిన్ చేసారా అండి
ఆ చెప్పండి
టిఫిన్ చేసారా అండి
ఆ చేసినామండి మీరు
వా మేముకా చేసామండి
ఊమ్
ఎలా ఉందండి ఎండ మరి ఈరోజు చపాతి చేసామండి ఆ కర్రీ ఆలూ చేసామండి
ఆలూ కర్రీనా బానే ఉంటద్ లెండి
ఆ అవునండి
మేము ఈ రోజు టిఫిన్ ఏం లేదండి పొద్దునమ్మ్ సాంబార్ చేసినాం
ఆహా
ఇంక అన్నమే తినేసినం
అవునా
ఆవున్
ఎండల్ చాలా ఉన్నాయా అండి మరి
మామూల్ గా లేవు ఫుల్లెండలు ఆ ఇంకా చెప్కోడానికి లేదులేండి
అవునవును
ఫుల్ల్ ఎండలు
ఎండాకాలం కదండి మరి జావ లాంటివి అంబలి అలాంటి ఏమైనా చేస్తున్నార
ఆ మేము కడక తాగుతామండి అప్పుడప్పుడు
అవునా
హ్మ్ గడక ఇవేమిది తీసుకుంటాం
ఆహా
ఎక్కువ నిమ్మరసం జ్యూస్లు ఎక్కువ బానే తీస్ కుంటాం హూ మీరు
మేము కూడా అంతేనండి మార్నింగ్ డైలీ జావా చేస్తున్నామండి రాగి జావా మళ్ళీ జొన్న తోని కూడా అంబల్ చేస్తారు కదా అది కూడా చేసి స్తున్నం మధ్యాహ్నం ఖచ్చితంగా లంచ్ తర్వాత జ్యూసెస్ చేసుకుంటున్నాం ఆ జ్యూసెస్ అంటే మ్యాంగో జ్యూస్ అయినా లేకుంటే మస్తమిదన్ అయినా
ఊ
ఇట్లాంటివి జ్యూసెస్ కంపల్సరీ ఆ చేస్తున్నాం నిమ్మరసం కూడానండి మళ్ళీ కొబ్బరి బొండ నీళ్ళలు
ఆ ఇంకేదో ఒకటి ఇప్పుడైతే ఎక్కువ రిక్విల్ లెక్క తీసుకున్నడే బెడరు
బెటరా ఉన్నాండి అదే అసలు తినాలంటే తినాలి అనిపించట్లేదండి ఎండకి
అవును అసనే ఉంది లిక్విడ్ అయితేనే జరిగిపోతుంది కాగానీ కొంచెం గట్టిగా ఉంటే గతమే ఇక
అదే అదే తినాల అనిపించట్లేదు ఇప్పుడు చూసి చూ ఆ ఆ పెట్టామండి
ఏమేం పెట్టిర్రు
మా మామిడికాయ పచ్చలో పెట్టినామండి ఇప్పుడైతే ఒక టూ మంత్స్ బ్యాక్ ఇట్లా మిరప పండిపచ్చడం ఉంటుది కదాండి అది చింతపండు పచ్చడా పెట్టుకుందం ఆ మిరప పం మిరపకాయలు అంటే అంతే మేము తోటేస్తామండి ఎరుపతోటి వేసుకున్నాము ఆ ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు ఆ మేమే పచ్చిగా ఉన్నప్పుడు వాటి అదిే కర్రీస్ లో యూజ్ చేసేవాళ్ళం ఆ తర్వాత కొంచెం ఆ విర్రగా అయినాక మీరు పండు పచ్చళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు అది మొత్తం ఆారేసి మాకు కారం మాకు సంవత్సరం కారం వెళ్తుదండి
ఓకే మీనే మీ పోల మీ దాంట్లోనే వేసిరా
అ అమ్మకి ఇంటి వెంకాల కొంచెం ప్లేస్ ఉంటదండి దాంట్లో ఆ దాంట్లో ఇవన్నీ పెట్టుకున్నాం
అమ్ముతారా బయట
ఆ బయట అమ్ముతాం అవి పచ్చికయలు ఉన్నప్పుడు అమ్మేవాళ్ళం బాగా వచ్చేటివి రెండు మూడు రోజులకి బాగా బాగా అయితుండేవి మాకి ఒక పది కిలోలు అట్లా అవన్నీ ఏం చేస్తామండి కాబట్టి ఏం చేసుకుంటాం అంత కరా అై పోతాయి కదా అప్పుడు అమ్మాయి వాళ్ళమండి ఇప్పుడు మాకే సరిపోతు న్నాయి మళ్ళీ మేము వాటితో పాటు టమాటాతో టమాటలు కొన్ని కొన్నిగా మాకు కర్రీస్ క వెళ్ళేమందం
మీ వరక అయితే మీరు కొనడానికి ఏమి లేదు అన్నీ మీయే బానే ఉంది
ఆ తోటకుర ఇవన్నీ బెండకాయలు ఇప్పుడు అలచంతకాయలు కూడా వస్తున్నాయండి
ఆ మలచింతకాయలు చెట్టు ఉందా అది కూడా
చి ఆహా చింతకాయలు లేవండి
కోన అల్లా
ఆ చింతకాయలు తీసుకున్నాం బయట కొనుక్కున్నాము దాంతోట పచ్చడి తీసాం
చింతక పచ్చడి ఏషిరా
ఆ అవునండి మీరండి మీరేమేం పచ్చళ్ళ చేస్తారు మరి
మేము అయితే ఈ సైడ్ ఇప్పుడు సీజన్ ఏంటిది మామిడికాయ పచ్చడి ఒక్కటే
అవునా
ఈసారి చిల్లకాయ లేదండి ఎందుకంటే చెప్పినాగా కోతులు
ఆహా
మొత్తం మాయే కథం చేసిపోయిను
అవునా
ఇంగ ఏం లేదు ఒక నిమ్మకాయ్ నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం ఎందుకంటే చెట్టు ఉందిగా
ఆహా
ఆ నిమ్మకాయ ప పచ్చడ ఈ మామిడికాయ పచ్చడయితే ఈ ఎండాకాలంలో అయితే ఈ రెండు మళ్ళీ టమాటా టమాటా ఇప్పుడు ఎసుకుంట టే మళ్ళీ ఇగ వన్ ఇయర్ దాకా ఇగ ఏ ఇబ్బంది ఉండదు
అవునవును అవునండి
మీరు పెడతారా అమ్మ పెడతుందా
మమ్మీనే పెడతదండి మమ్మీకి నేను చిన్న చిన్నగా హెల్ప్ చేస్తాను నేను కూడా నేర్చుకుంటున్నా ఆ అదే అదే మమ్మీ ద్వారా నేను నేర్చుకుంటున్నా అన్ని చూసి
అంతలే ఇంత రాత్కు పెవ జోస్రతే ఇగ
అవునవునండి
మళ్ళీ ఏంటి ఈ ప్రోగ్రామ్ అమ్మో మేము ఎటు వెళ్లేేది లేదండి చూసేది లేదు మేము ఎటు వెళ్ళాలంటే చేతిలో పది వేలు పట్టుకోవాలి
ఆ దగ్గర దగ్గర దేవస్థానాలు అటే తయినా టెంపుల్స్కి అవునా
అట్ట లే లేవు దగ్గర బట్లు ఉంటే మాత్రం బానే ఉండు పోయే దూరానికి ఆ టూ రెంట్ తీసుకోవాలి దానికి కిరాఇయ్యాలె ఆడికి పోయినాక వాటికి అమౌంట్ వేయాలి ఆడది ఏదైనా ఇబ్బందే
అవును ఈ మధ్య ప్రయాణాలు కూడా ఇబ్బంది అవుతున్నాయండి
ఈ ఎండ పాడుగాను చచ్చేంత ఎండ కొడుతుంది అది గింతంత దూరం పోయినామో లేదో కతం వాటర్
అవునఅవును ఇది మాత్రం నిజమండి
అట్లటప్పుడు బయటికి ఎట్లా ఎళ్తాం
అవునవునండి ఎల్లలేం
ఇబ్బంది అవుతుంది బాగా ఇట్లుంటేనే బిందె నీళ్లు ఒకరు రా చేయకూడదు
అవునవును
ఇగ బయటికి కొంటే రెండు మూడొందలయితయ్ మా వాటర్కి మా కోతులను ఎస్కొని బయటకి ఎళ్తే
అవున అలానే ఉంటదండి చిన్న పిల్లలతో
దగ్గర ఉంటే మీరు అన్నట్టు ఏదో పది రూపాయలు ఛార్జే కదా పోయి రావచ్చ అంటేనేమో అది వేరు
అవునవును
ఇక్కడ అలా లేదు
ఆ ఆ
పెద్ద బడ్జెటే పట్టుకోవాలి
ఆ మాగూడ టూ త్రీ అవర్స్ జర్నీ చేస్తే ఇటు వస్తాయిండి అదింది కొండగట్టు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటది వెబ్లవాడ శివుంది గూడెం గుట్ట